హలో ఆ అక్కా ఆ అక్కా ఆ బాగున్నా అక్కా మీరు బాగున్నారా?
అహ బాగున్నం.
ఆ లంచ్ అయిందక్క మిదైందా?
ఆ అయింది ఒక్ గంట పడుకున్నా.
ఏం కర్రీ
ఆ కర్రీనా పప్పు చారు చేసి క్యాబేజీ పకోడి చేసా.
అహ
ఆ అందులోకె నంజుకోడానిక్ బాగుంటదని మ్ హ్ పడుకున్నాడ్రా
మధ్యాహ్నం టైం ఏం ఉండదా వర్క్
వర్క్ ఉంటదిలే గానీ ఈ ఎండలకు ఎండలక్ ఎళ్ళలేక
మ్ హ్ అమ్మాయికెప్పుడు ఎప్పట్ నుంచి
ఆ స్టార్ట్ అవుతే స్కూలే ట్వెల్త్ నుంచి స్టార్ట్ అవుతద్ అనుకుంటా
ఏ క్లాస్ ఇప్పుడూ
నైన్త్ కొచ్చుద్ది.
నైన్తా ఓకే
వండారు
ఈ రోజు ఆనియనే చేసా అంత అత్తయ్య లేరుగా టూర్కెళ్ళార్ అత్తయ్య.
ఎల్లిందా?
ఆ తెల్సా?
అప్పుడు సురేష్ పెళ్లప్పుడు అడుగుతుండేలే మామని ఆ తనకైతే ఎల్లిందన్మాట్
పుష్కరాలకి తెల్స అప్పుడే తెల్సా
ఆ ఎమున నది పుష్కరాలు
ఆ అవును.
నార్త్ సైడ్
అదే అమ్మా అంత దూరమ అసలు ఓపిక్కి మెచ్
యమునోత్రి వెళ్ళాలి.
మ్
ఎమునా నది పుష్కరాలంటే ఎంనోత్రి
మ్ అదే బృందావన్ పుష్కరాలంట.
ఆ అదే
నాగేంద్ర ఏం ఆ వద్దని నాకు రోజు క్లాసెస్కి ఎళ్తున్నా కదక్క మార్నింగ్ నేను ఎళ్తే నైట్ సాయంత్ర అయిపోయిద్ వచ్చేసరికి
అదే
ఇప్పటికీ ఇంకా వచ్చిన్ తర్వాత మళ్ళీ దాన్ని స్నానం చేయించ్చుకోని దానిక్ అన్నం పెట్టి సరిపోతుంది ఇంక టైడ్ అయిపోతున్నా ఈ ఎండల్కి తిరిగొచ్చేసరికి సగం ఆ ఆ రేకుల్ కదా క్లాసులు కూడా పెద్ద పెద్ద హాల్స్ కదా రేకుల్కి సీలింగ్ చేసార్ అన్నమాట. ఏం చేసిన ఎండ వేడి అన్ ద్లో బెంచ్కి నలుగురు కూర్చోవాలి బాగా ముందుగా ఉంట అయినా సరే ఇంక తప్ తప్పదు కదా నాకు టైం లేదు మరి కష్టపడాలి కొన్ని రోజులు ఈ మళ్ళీ న్సిపులిటీ అయిపోద్దని నేను ట్రై చేస్తుంటే అత్తయేమో ఆగట్లా నాగేంద్రేమో ఈ ఒక్క సంవ త్సరం ఆగమ్మా ఎక్కడికెళ్ళ కాస్త పిల్లని చూసుకో మనం సపోర్ట్ చేస్తానే కదామ్మాయి చదుకోగలదు అని అంటాడు
ఊ
ఏమో ఇందు
నేను చెప్పా
ఎవరు చెప్పినా ఏం చెప్ నా అత్తయ్య ఎల్లాలనుకున్నా చోటికి ఎళ్ళిద్ది అంతే ఇప్పుడు సురేష్ పెళ్లి అయిందామన్నా పెళ్ళికి ముందు ఒక వారం నుం చ్చి తర్వాత ఒక వారం అన్ని ఇప్పుడు సరే తల్లి లేని పిల్లోడు చేసింది ఇంకా ఆ కార్యం అంత అయిపోయిన తర్వాత ఇంకెందుకు కామ్ గా ఉండాలిగా మళ్ళీ అమ్మాయిని చూసాడాని కాని ఊరుకురికె వెళ్తా ఉంటది ఏం ఆ ఏడుస్తుందంటది ఒక రోజు ఏ అంటా చెప్పిద్ది ఏదో ఒకటి
ఇంక అమ్మాయి ఏడవలసిన అంత అవసరముంది వాడైతో పల్లెతి ఒ మాట అనే రకం గాదు
అంటే కొత్త కొత్తని కొత్త ఇప్పుడు కొత్తగా ఎవరికైనా ఉండేదే అది కామనే మనం వెళ్తే ఏం బాగుంటది ఇప్పుడు భార్య భర్తలు వాళ్ళిద్దరు ఒకరినొకరు కన్విన్స్ చేసుకొని ఒకరికొరు కలిసి ఉండాల్సింది వాళ్ కదా ఆ అబ్బాయి ధైర్యం చెప్ ప్పుకోలి ఆ అబ్బాయి సరదాగా బయటికి తిప్పుకోవాలి అమ్మాయికి ఆ ఫీలింగ్ రాకుండా మనం వెళ్ళి ఏం చేత్తాము
కానీ వాడు ఎట్లయినా కొంచెం దద్దేలే
ఉ
అదే కొంచెం ఉంటేలే అమ్మాయికి పర్సనల్ ఇబ్బందులు అయితే వస్ వస్తయి ఇంకా అది ఆ అమ్మాయి అర్థం చేసుకొని వెళ్ళిపోవాలి ఇంకా దేవుడు అన్ని ఇవ్వడు అన్ని అన్నీ పెడితే అన్ని ఉండయిస్తే మనం భగవంతుని మర్చిపో త్తాం ఇప్పుడు ఆమెకి చూడు రెడీగా అన్ని మంచిగ రెడీగా ఉండే వచ్చేస్తాయి ఇప్పుడు మంచి ప్రాపర్టీస్ వచ్ వచ్చాయ్ ఆ మంచి చక్కగా ఇల్లు వచ్చేసింది ఆ రెండ్స్ వచ్చేసాయి ఒక్కడే సురేషు ఇంకా ఆస్తులు పంచుకునేది కూడా ఏం లేదు ఇకేంటి ఆమకేమి లోడ్ తక్కువ ఇంకా సురేష్ అంటావా యాక్టివ్గా లేడంటే ఇంకా పిలగాడ్ అంతే ఇంగ ము నా అంతే ఆ నేను చిన్నప్పటి నుంచి చూస్
ఇంకా ఎట్లాగో అలా మిగిలిపోతాడు అనుకున్నాం అందరు అదే అనుకున్నారు అసలు
ఇంకా అడికి అవ్వడం నయ్యం కదు మరి అనుకుంటాం గానీ అంతే అ ఇవా ఈ అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంటా మీ తోడి కోడలు ఆ ఇంగా ఆమ ఆమ బెడ్ రెస్టా
బెడ్ రెస్టే ఇంకేం చేస్తాం ఆ మేమే చేసుకోవాలన్నీ
పిల్లోడు
ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు ఒకవేళ అమ్మాయి ఎల్లా అనుకొని వెళ్ళినా పిల్లోని వొదిలేసి వెళ్లిద్ది పిల్లోన్ని తీస్కొని స్కూల్ క వెళ్ళాలి క వాడు
అదేలేే
అ
అబ్బా అబ్బా
ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఏంటో అసలు నాకు ఆ త్రిపుల్ బెట్రూమ్ ఎవరు రూమ్ వాళ్ళకుం
ఓకే
ప్పున
అసలే ఏం జేస్తాంరా విజయవాడ వాతావరణానికి ఇప్పుడు వచ్చినా అన్ని ఫంక్షన్స్ సమ్మర్ లో అయితున్నాయి వేరే టైంలో టైమ్ లో వద్దామన్నా కూడా ఇంకా మళ్ళీ ఇక్కడ అమ్మాయికి ఇబ్బంది అయిపోద్దెమో అనుకోవడం
అదే
అంటే మళ్ళీ సాయంత్రం అదే ట్రైన్ కి వెళదాం లేదా నెక్స్ట్ డే నెక్స్ట్డే మళ్ళీ అదే ట్రైన్ కి ఈనే సరిపోతుంటది ఇక నాకు ఇద సురేష్ వాళ్ళ ఇంట్ లోనే సరిపోతుంటది ఏం చేస్తాం ఇప్పుడు కూడా నిన్న మొన్న ఫోన్ చేసాడు వదిన తిరుపతి వెళ్ళాలంటే వెళ్ళరండి అంటే నా భయమయితున్నది భయమ ఎందుకు రా నువ్వు ఏమనా భయంవ అదే నాకు అర్థం కాలేదు భయమైంది రా మన పక్క రాష్ట్రానికి పోతున్నావా పక్క
అసలు పక్క రాష్ట్రానికి ఏమి తెలిన వాళ్ళు నేను కూడా వెళ్ళొచ్చాక్క పక్క రాష్ట్రానికి తమిళనాడు నేను డిగ్రీ అయిపోయిన తర్వాత్ నాకు సివిల్స్ ఫ్రీ కోచింగ్ తీసుకోవడానికి అవకాశం వచ్చింది ఎన్టీఆర్ విద్యార్థి నిధి ద్వారా ఎగ్జామ్ టెస్ట్ రాస్తే ఫ్రీగా వచ్చింది సారి సివిల్ సర్వీసెస్ ఎందుకు వదుల్ కోవాలి ఏదోకటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికి యూజ్ అవుతది కద నేర్చుకున్నది ఎక్కడికి పోదు అది మనం సొంతంగా చదువుకోవాలంటే బయట లక్ష లక్షలు ఉంటది రెండు లక్షలు కట్టండి సివిల్స్ కోచింగ్ అక్కడిస్తున్నారు ఆ లక్కీగా వచ్చింది ఎన్టీఆర్ విద్వాని ద్వారా సాఫ్రీ సీట్ సరే చెన్నై లో ఇచ్చాడు వెళ్లేసి వద్దాం నెలకి పదివేలు స్టై ఫండ్ ఇచ్చేవాడు కోచింగ్ ఇచ్చి మళ్ళీ ఇంకా వెళ్ళ చక్క నా ఎవరు తెలియదు అక్కడ ఏమి తెలియదు అనేసి లాంగ్వేజ్ రాదు ఇంగ్లీష్ తో మేనేజ్ చేసుకుంటు వెళ్ళిపోయా
ఆ
పెట్టుకొని బస్సులు దిగి అన్ని చేసుకోని అంద సందులు గొందులు ఆ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందో తెలీదు అన్న నగర్ అన్నారు ఇక్కడకంతా సందులు వందులు మ్యా
అబ్బో అన్నానగరు మొత్తం తెలుగు వాళ్ళే కాకపోతే
అ కాని చెప్పరు తెలుగోళ్లు ఉన్నా కూడా తెలుగులో మాట్లాడరు తెలుగులో చెప్ చెప్పరు మనం తెలుగోళ్ళ మని తెలిస్తే ఇంకా ఇంకా మనల్ని తక్కువగా చూస్తారు మనం మోసం చేయాలన్నట్టు చూస్ తర్ మ్ మహా డేంజర్ ఆమ్మో అక్కడ చెన్నై అన్ ట్టే మోసం ఎక్కువ
అవును చెన్నై అంతే అన్ననగర్ గుడా అంతే అక్కడ ప పబ్లికే అట్లుంటర్ అసలా
అవ్ ఒక్కోక్కప్పుడు అసల్ ఏం లేదంట ఇప్
కొండలు గుట్టలు ఏముంది అప్పుడు అన్ననగర్ ఏం లేదు తర్వాతనే ఇంగ వినా ఎంజిఆర్ ఆ ఎంజిఆర్ పేర్ మీదనే అన్నా నగర్ అనీ
మ్
మ్ ఇంగైతే ఈ అమ్మాయి ఇంకేం మరి అమ్మాయి మరి ఇప్పుడు ఆ అంటే ఇప్పుడ్ ఏంటి మీతో కొడుకులు డిగ్రీ కప్లీట్ చేసి
బీటెక్కే నేన్ తప్పితే ఈ ఇంట్లో ఉన్నోళ్లందరూ బీటెక్కే అక్క. నరేష్ గా, నాగేంద్ర గాని, జ్యోతి గాని ఆ అమ్మాయి గాని అందరు బీటెక్కే.
మ్
నేన్ ఒక్కదాన్నే నేన్ యాక్చువల్గ సి ఎ వైప్ ఎళ్లాల్సిన్ దాన్నీ సీఏ అ అంటే సిపిటి ఫస్ట్ అటెంప్ట్ల అయిపోయింద ఐపీసిసి ఏమో ఇంకా కా ఫస్ట్ అటెంప్ట్ అవ్వలేదు. సరే లాగ్ అవ్ తుంది కదా అనేసి ఇంకా టైం వేస్ట్ ఎందుకు సైమన్ టెన్నిస్కి డిగ్రీ కూడా కట్టిన డిగ్రీ కూడా కాలేజ్కి పోకుండానే త్రీ ఇయర్స్ కాలేజ్ టాప్ వచ్చా. అంత ఇంకా సరే డిగ్రీ అయిపోయిన్ తర్వాత ఇంక ఎంబీఏ హైయర్ క్వాలిఫికేషన్ ఏదో ఓట్ ఉంటేనే ఒకవేళ రేపు గవర్నమెంట్ సెక్టార్ అయినా ప్రైవేట్ సెక్టార్ అయిన ఎట్ ఎటు ఎల్లిన పీజీ అనేది ఒకటి ఉంటే బాగుం టదనేసి మళ్ళీ సింగరైకాన్లో పీజి కట్టేసి ఎ పీజి చేస్తా నే అప్పుడు అ అక్కడ ఎళ్ళా చెన్నైకి ఇంకా కోచింగ్ తీస్కుంటు మళ్ళీ వచ్చి మ ధ్యలో ఈ ఎగ్జామ్స్ రాయడము మధ్యలో యా కమ్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఏమైన పడ్తే రాస్తు ఉండడం అట్లా అట్లా అంటే కాపోతే ఎక్కడా గుడా నాకు కంప్లీట్గ ఒక్క దాన్ మీద కూర్చొని చదివి రాసిన టైం రాలేదక్క. అప్పుడు పీజి చేస్తా రాసాగాని ప్రిలిమ్స్ అయ్యేది మెయిన్స్ అవ్వకపోయేది అప్పుడు గుడా సరే అనిక పెర్లాయీ కా అప్పుడు పరిస్థితుల అలా చేస్కోవాల్సి వచ్చింది ఇగ మ్యారేజ్ ఇంకా చెల్లి చదువుకుంటుంది బాగా ఫైనాన్షియల్గ పందిర్లా ఉం అమ్మ మా అమ్మ వాళ్ళు గుడా డబ్బులు బ్లాక్ అయిపోయి ఉన్నాయి వ్యాపారాలేం లేక ఇంకా సరే అని సరేలే బతకడానికితే ఇబ్బంది లేదు నేన్ చదువుకున్నా కాబట్టి నాకు స సపోర్ట్ చేస్తా అంటున్నారు కదా నేన్ ఏదో తెచ్చుకుందాంలే అనే ఉద్దేశంతో చేస్కోవాల్స్ వచ్చింది అప్పుడు ఇంకా సరే అంత ఇంకా సరే అని చేస్కున్నా కుడ వన్ ఇయర్ వరకు పిల్లల్ గుడా వద్ద అనుకొని గుడా ఆగాం అక్క. ఇంకా మా పెళ్లైన వన్ ఇయర్కి వీళ్ళ పెళ్లైంది. ఇళ్ల పెళ్ళైనా ఇ ఆ పెళ్ళై వాళ్ వన్ ఇయర్క్ పెళ్లైందా పెళ్లైన నెలకె అమ్మాయి కన్సీవ్ అయింది. అప్పటికి జో తీ ఆరు నెలలు దాటింది జ్యోతి కూడా కడుపుతో ఉంది. ఇంకా అందరు వెంట వెంట్నే కదా అయింది. వాళ్ళందరికంటే ముందైపోయే మాది సరే ఆయన అ వన్ ఇయర్ వరక్ అంటే ఎవరు ప్రెషర్ పె ఎవరు అడగరు నేన్ చదువుకున్నాన్ అందర్కీ తెల్సు సరా ఇంకి యన్నీవి మళ్ళీద్దరికి వచ్చింది ప్రెగ్నెన్సీ మళ్ళీ మా అన్నయ్య వాళ్ళదే చాలా ఇయర్స్ అయింది పెళ్ళై వాళ్ళక్ పిల్లల్ లేరు. అంటే కావాలన్ వద్ ఆ మనం వద్దనుకోని తర్వాత కావాలనుకుంటే పుడతారో పుట్టరో అదొక భయం మళ్ళీ ఇంకా అయన్నీ ఆలోచిచ్చుకోని ఇంకా మళ్ళీ కనాల్స్ వచ్చింది.
మ్
బాగా అయిపోయింది అయిపోయింది సరే ఇంకా వెంట వెంట బెన్న అయిపోయారు ఇంకొ అదొక పని అయిపోయింది ఇంక ఇప్పుడైనా
నేను చేద్దాం అనుకున్నా విజయవాడ నుంచి వచ్చినాక నీకు రెండు మూడు సార్లు నెంబర్ తీసి కూడా వద్ధులే ఇప్పుడు మాట్లాడినప్పుడు ఇప్పుడు మాట్లాడితే మళ్ళీ మీ అత్తయ్య ఆ రోజు మనం రూమ్ లో కూడా మనం మాట్లాడుకుంటుంటే చిన్నంగమ్మత్త పెద్దంగమ్మత్త తా జోత్ తి అరుణ వీళ్ళందరి చూపులు మన మీదే ఉన్నాయి ఈ అమ్మాయి ఎందిరా బాబు నేను ఈ అమ్మాయి కి ఏమని చెప్తున్నానుకుంటున్నారు ఏంటి మనకాడ బుద్ధులు లేవు మనం మనం ఏదో బావ ప్పుడేవి ఇట్లాంటివి మాట్లాడుకుంటాము ఇల్లమో ఇలా చూస్త సరని ఇంకా మళ్ళీ కాల్ చేస్తే ఎట్లుంటుది వద్దులే మళ్ళీ నిేన్న ఇబ్బంది పెట్టినట్టు అ తి అనే నేను చేయలా అదే ఏ ఉండదు గాని అనుకుంటారుగా ఏం చెప్పింది వసుమతిని
ఆ ఏముంటదా అక్క చెప్పడానికి నువ్వు నాకు ఇక్కడ పరిచయం అయింది దానివే కానీ నేను నీకు ఇక్కడ పరిచయంఅయినద నెగఏముంటాయి మనకి సీక్రెట్స్
బాదిల్సు ఇంద్ర బాదిల్సు మనకు ఆ అదే మంచి చెప్పేదన్నడియ అని ఇబ్బంది వాళ్ళ అవతలోళ్ళ గుణాలు తెలిసినా నేను పట్టిుకోను మనిషికో రకం ఉంటారులే అలాగే అని అట్లా అయితే ఇంకా తిరుపతి చేయమంటేక నా ఫోన్ లో నుంచిే చేశానమ్మా టికెట్లు రేపు ఆగస్టు ఇ ఇరయ్ తారీఖు దర్శనం అయితే ఇరవై ఐదో తారీఖే నువ్వు విజయవాడ వచ్చేవది నా అంటే నేనేం చెప్పానంటే అంటే సురేష్ ఇరవై ఐదో తారీఖు నైట్ మీరు విజయవాడ నుంచి బయలుదేరండి నేను నల్గొండ నుంచి బయలుదేరుతా నేను
గుడి దగ్గర ఒక స్పాట్ అనుకుని అక్కడ కలవండి మళ్ళీ వెనక్కి ముందు కంటే నువ్వు ఇన్ని జర్నీలు
చేయలేను మళ్ళీ ఇంకా విజయవాడ వచ్చినాంక ఇంకా నా వల్ల కాదు నేను చాలా టైడ్ అయిపోతా ఆడికి వచ్చినాక కూడా వీళ్ళు ఇంకా ఖచ్చితంగా ఊకొని ఎర ఇక పొంగల్ అంటారా అ అంటారు ఇది అంటారు అమ్మ నా వల్లగా అందుకోసమే మీరు పొంగలి
అవసరం లేదు అక్క దర్శనం చేసుకుొని రావచ్చు చాలు
కోండి మీరు ఆ ఇరవైఐవ తారీఖు ఈవినింగ్ నారాయణద్రి ఉంది నా నేను ఇక్కడ ట్రైన్ చేసుకుంటా మీరు పద్మావతికి చేసుకోండి పొద్దున్న ఆరు గంటలకు మీరు దిగు నేను దిగుతా రైల్వే స్టేషన్ లో
పెద్దవాళ్ళు సామెత ఊరికేయనలే ఆడపిల్లలు తిరిగి చెడతారు ఆ మగు పల్ల తిర క్క చెడతారని నిజంగా అసలు మరీ ఇంట్లో నుంచి బయటికి పో కాకుండా బావిలో కప్పల్లాగా ఉన్నారు అసలు వీళ్ళు
నా అసలు ఏమి తెలియదమ్మా అసలుకి ఏమి తెలియదు